హలో వాయిస్ క్లారిటీ ఉందా
ఆ వినిపిస్తాంది. హలో ఏం ఎలా ఉన్నారండి.
బాగున్నామండి మీరు
బాగున్నామండి ఏం చేస్తా ఉన్నారు.
ఏం చేయలేదండి ఇలా వెబ్సైట్ కో హా చదువయిపోయింది ఇలా వెబ్సైట్ కోర్స్ చేస్తున్నా
చాల్ రోజులు అయిపోయిందండి మాట్లాడి.
అవునండి నే బానే కుడ్తా వచ్చాం ఈరోజు కాల్ చేశారు
ఏదో అండి మాట్లాడాలని పిచ్చింది చేశా ఏం చేస్తా ఉన్నారు ఏదో చెప్పారు ఏమో చేస్ తా ఉన్నాను అని
ఉమ్మ్ స్టడీస్ అయిపోయాయి అందుకే
హలో ఏంటండి వినిపీట్లేదండి సరిగ్గా ఓకే అంటే ఓకే సప్ ప్రేట్ గా ఒక కోర్స్ చేస్తా ఉన్నారా అన్ డి అంటే ఆ ఎక్కడ దేంట్లో చేస్తా ఉన్నారండి కోర్సు నే
ఈ ఆ అండి అంతా యూట్యూబ్ మహిమ
ఓ యూట్యూబ్ లో నేర్చుకుంటా నేనేమనుకున్నా సపరేట్ గా ఏమైనా కోచింగ్ తీసుకుంటా ఉన్నారేమో అనుకున్నా ఓకే
టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది కదండి ఏ ఐ వచ్చింది
అవునా
ఆ ఇక్కుడవి మొత్తం అయిపోయి ఏం డౌట్ ఉన్న దాంట్లోలో క్లారిఫై అవు అయిపోతాది
నండి ఏం చేయాలన్నా అనుకో మనము నార్మల్ గా ఏమైన్నా కావాలన్నా ఇంకొకటి ఇంకొకటి తెలుసుకోవాలనుకున్నా చాట్ జీపీటి కోట్టేసి దాంట్లోకి అవి పె ట్టేసి మనకేం కావాలో చెప్పేసి మంచి ప్రాంటిస్
మ్ మనకి ఎలా కావాలంటే అలా రావిస్తది దాన్నిపోయి కాపి పేస్ట్ చేస్తే ఏమంటే కోడింగ్ దాని గురించి కొద్దిగా ఐడియా ఉండాలి ఏది ఎక్కడ పేస్ట్ చేయాలి ఏది ఎర్రర్ వస్తది
ఓకే
క్కటి ఐడియా ఉంటే సరిపోతాది
ఓకే అంటే ఇప్పుడు మీరు ఎట్లా చేస్తా ఉన్నారంటే చ ఒక యూట్యూబ్ ని చూసి జస్ట్ నేర్చుకుంటా ఉన్నారా నోట్స్ ప్రిపేర్ జేసుకొని అట్లా ఏమన్నా చేస్తన్నారా
ఏం ఏం యూట్యూబ్ నుంచి ఏం చేస్తున్న నాకు డౌట్ వచ్చింది దాన్ని క్లారిఫై చేస్ కుంటున్న
ఓకే అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉన్ దా అండి వెబ్సైట్ ఎలా చేయాలి ఏంది అనేది స్ ఓకే ఆ అప్ అప్పుడు ఎట్లా నేర్చుకున్నారు ఐడియా కోసమేనా
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి హలో హలో
ఇ హలో
వినిపిస్తుందా మీ నెట్వర్క్ సరిగ్గా లేదండి వాయిస్ బ్రేక్ అవుతుంది హలో హలో
ఏమంటే మీరు ఇంతకు ముందు మీకు ఆల్రెడీ ఐడియా ఉందన్నారు కదా. ఐడియా డడానికి తెలుసుకోడానికి అట్లీస్ట్ దానికైనా ఏ ఎక్కడో ఒక చోట నేర్చుకొని విని ఉంటారు కదా.
ఏం నేర్చుకోవాల్నండీ ఎలా అంటే డైరెక్టూ ఒక ఆయనకి వెబ్సైట్ కావాలంటే. డైరెట్ ఇచ్చెసాడన్నమాట్ తన
ఓకే
ఆ నాయి డైటు బిల్ చేస్తునా.
ఇంకా ఎవరికన్నా ఏమన్నా కావాలా అంటే ఫస్ట్ మనకి అడుగుతారు కదా అండి మీకు ఆల్రెడీ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఏమన్నా తెలుసా మీ
అంటే ఆయన తెల్సిన ఆయనే ఇచ్చేసాడు అనమాట నేనానయ్ ఆల్రెడీ కొద్దిగా నాలడ్జ్ ఉందన్నమాట, యు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా ఇహ హెచ్ టీ ఎం ఎల్లు. సి ఎస్ ఎస్సు, కొద్ది వెబ్సైట్ బిల్ చెయడానికి. అవి నేర్చుకున్నా అన్నమాట, దాని గురించి కొద్దిగా ఐడియా ఉంది నాకూ. ఆయన తెలిసినాయన ఇచ్చేసాడు వె సెట్ చేయమనీ. అండైట్ చేస్తున్నా అవునండి చేహేసాం ఏమైన డౌట్లు ఒస్తే చ ఏఐ ఏవో టూల్స్ ఉన్నాయి కదా. దాన్పి యూస్ చేసుకొని చేయడమే కోడింగ్ రాయడమే.
అంటే ఆ అది చేయడానికి ఏమేం నేర్చుకోవాలె ఏమేం తెల్సిండాల మనకు బేసిక్
ఏవో ఆ సాఫ్ట్ వేర్ కు ఒక షాఫ్వె ఉంటదాయె నాన్ కొ కోడింగే బట్ కోడింగ్ గురించి కొద్ది నాలెడ్జ్ ఉండాలి మీ కూడా బచాప్ చాట్ జీపిటి నువ్వడిగిన వెంటనే అంతా ఇవ్వదు కదా.
మనం గూడా మనం ప్రాంప్ట్ మనం ఇస్తే తప్ప అది మనకు కావల్సినట్టు ఇవ్వదు.
ఆ మాకు నచ్చినట్టు ఇవ్వాలంటే అది కొది టైం పడతది. ఆ అలా అది తీసుకు మనం పేస్ట్ చేస్తాం అన్నమాట.
అంటే ఏమేం టూల్స్ యూస్ చేస్తారండి మీరు దాన్ని చేయడానికి?
అంటే ఏదాన్ని?
అంటే వెబ్సైట్ ని చేయడానికి దేన్ని దేన్ని యూస్ చేస్తారు? ఓన్లీ చాట్ జీపిటీనే వాడరు కదా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి యూస్ చేసేలాగా ఉండె. ఆ ఓకే
ఇప్పుడు వెబ్సైట్ వెళ్లాక మీరు కొన్ని ఫిల్టర్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ అటన్ ప్రోడక్ట్స్ కావాలి. ప్రైజ్లోనే కావాలి.
ఉహు
అలా ఆ ఫిల్టర్స్ అన్ని కొంత ప్లగ్గిన్స్ ఉంటాయి అనమాట ప్లగ్గిన్స్ తయడ్ చేస్త స్తాము. ఉమ్ ఇప్పుడు డెలివరీ అనుకో షిప్పింగ్ చేయాలనుకుంట దాన్ కోసం. ప్లగ్గిన్స్ ఉంటాయి షిప్ రకెట్ అని, పేమెంట్ కంటే కొన్ని రజు పే అనే కొన్ని ప్లగ్గిమ్స్ ఉంటాయి. అవన్నీ ఇస్టల్ చేస్తాము.
ఓకే అంటే మనము ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క దానికి, ప్రతి ఒక్క దానికి ప్రతి ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అయితే యూజ్ చేస్తా తరు. ఓకే అంటే కోడింగ్ అన్నారు. కదా ఇదంతా వె సైట్ దేంట్లో బిల్ చేస్తారు మీరు దేన్ని యూజ్ చేసి ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసి ర్ వెబ్సైట్ ని చేయడం. షబ్
ఉమ్ ఇప్పుడు డోమైన్ ఆ ఒక ఇప్పుడు డొమైన్ ఆల్రెడీ కొన్ని కస్టమర్ ఒక డొమైన్ మనకి ఇస్తాడు. ఆ డొమైన్ని దీంతో డిఎన్ఎస్ కనెక్ట్ చేయాలి. దానికి దీన్ని కనెక్ట్ చేయాలి. డొమైన్ అంటే ఒక నేమ్ అనమాట. ఇప్పుడు అమెజాన్ డాట్ని ఎలా ఉంది.
ఉహు
అలా ఫేస్బుక్ డాట్ ఇన్ ఎలా ఉంది అలా
అంటే మీరిప్పుడు కొత్తగా ఒక డొమైన్ క్రియేట్ చేసి చేయాలా.
లేదండి ఆల్రెడీ వాళ్ళకి డొమైన్ ఉన్నది. డొమైన్ వాళ్ళు ఏదంలో కొండరు నాకు చెప్పారు నేను దాని నుంచి దీనికి డిఎన్ఎస్ కనెక్ట్ చేశాను.
ఓకే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను. నా దగ్గర డొమ్మాం లేదు ఏం లేదు ఇంకొకటి ఇంకొకటి ఏం లేదు నాకు బట్ నేను ఒక సైడ్ చేయ్యాలా అనుకుంటా ఉన్నా నాకు ఇప్పుడు డొమైన్ కావాలా ఇంకొకటి కావాలా అంటే అప్పుడు దాన్ని ఎలా చేసి చేయాలండి.
మీ బిజనేస్ పర్పస్ కా. కనుకుంటా మీ బ్రాండ్ పేరు ఏమో అనుకుంటాం ఆ బ్రాండ్ పేర్ తీసి మేన్ ఏం చేస్తాం మీకు డాట్ ఇన్ గవల్ డాట్ కామ్ కావాల అడుగుతాం. అది అవైలబిలిటీ ఉందో లేదుకని చూస్తాం అవైలబిలిటీ ఉంటే పర్చేస్ చేస్తాం.
మనం జిమెయిల్ లో వచ్చేసి డాట్ కామ్ గానీ లేదా ఏమన్నా
ప్పుడు డాట్ డాట్కామ్ అంటే ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ వస్తది, డాట్ ఇన్ అం టే ఇండియా వైడ్ నువ్ టార్ అంటే ఇప్పుడు టార్గెట్ యాడ్ కుంటరు కదా మనకు.
ఓకే ఓకే
చేయాలనుకుంటే డాట్ ఇన్ పెడితే సరిపోతది. నువ్వు వరల్డ్ మొత్తం టార్గెట్ చేయాలనుకుంటే డాటాన్ డాట్ కం పెడితే సరి
ఓకే ఇప్పుడు మనము నార్మల్ మన ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా షాపింగ్ వెబ్సైట్స్ అనుకోండి అది అందర్ రు బాగా ప్చ్ అలవా
ఇప్పుడు మీరు అమెజాన్ గమనించారా? ఎప్పుడన్నా అమెజాన్ డాట్ ఇన్ ఉంటది, అమెజాన్ డాట్ కామ్ ఉంటది, అమె జాన్ డాట్ యు ఎస్ ఏ డాట్ ఇన్ ఉంటది.
ఓకే అదే నేను అడుద్దాం అనుకున్నా, ఇప్పుడు మనం యూజ్ చేసే ఆన్లైన్ వెబ్ సైట్ అంటే యాప్స్ లో ఏమి ఉన్నాయండి డాట్ ఇన్ గానీ, డాట్ కామ్ గానీ,
అమెజాన్ ఉందిగా! అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ బ్రాండెడ్ కదా. ఇవన్నీ సపరేట్ సపరేట్ కాంట్రీస్ ఉంటది. ఆ ఉంటదండి ఐ థింక్ ఉంటది అనుకుంటా! ఆ ఐ థింక్ ఉంటది అనుకుంటా నేను కూడా!
హ్మ్ హు
మ్ ఇవన్నీ బ్రాండ్ కంట్రీ వైజ్ కంప్యూటర్ కి ఒకటి ఒక తీయేస్తడు ఒక వెబ్సైట్ తీయేస్తడు.
ఓకే ఇప్పుడు మింత్రా అజియో కూడా మోస్ట్లీ ఉనిండొచ్చు కదా అండి!
అవి చెప్పలేమండి అవి ఇండియా బ్రాండ్ లో తెల్దు మనకి ఫారన్ బ్రాండ్ లో తెల్దు కదా.
ఓకే అమెజాన్ మాత్రం ఆఁ
మ్ ఆ వరల్డ్ వైడ్ ఉండాలి అలా కొన్నిమంది స ఇండియా స ఇండియా ఇండియా కా వాళ్ళే కొన్ని సర్వీసెస్ ఉంటయి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ గానీ, అటు సర్వీస్ ప్రొవైడ్ చేస్తరు కదా వాళ్ళ్ లో వరల్డ్ మొత్తం టార్గెట్ చేస్తారు.
ఓకే
హ్మ్
అప్పుడు వాళ్ళు డాట్ కామ్ యూస్ చేస్తారా అండి?
కా మన అవైల్ లబులిటం డాట్ కామ్ పెట్టుకుంటేనే వల్డ్ వెళ్ళిపోతుందంటే అలా ఏం కాదు డాట్ ఇన్ పెట్టుకున్న పోతది.
ఆ మీరు అన్నారు కదా డాట్ ఏ అయతే ఇట్లా, డాట్ కామ్ అయి తే అలా అని అందుకు సో
అలా ఏం లేదు ఎలా అన్నా ఒకటే
ఓకే మనం ఎలా పెట్టినా కూడా ఇప్పుడు డాట్ ఇన్ పెట్టినా డాట్ కామ్ దేంట్లో పెట్
ఆ ఆడియన్స్ అయితే రీచ్ అవుతారు టార్గెట్ ఆడియన్స్ ఆ సేమ్ అలానే ఇ ఏమన్న మీ వాళ్ళకేమన్ కావాలంటే సజెస్ట్ చేయండి నాకు చెప్పండి చేద్దాం వరికి అమ్మాయి కోలీగ్స్ ఉంటారు కదా మీ కోలీగ్స్ కానీ రిలేటివ్స్ గానీ
ఆ చెప్తానండి ట్రై చేస్తాను ఎంత వరకు వచ్చిందండి వెబ్సైట్
ఇగా ఇప్పుడు హో పేజ్ అయిపోయింద అండి హో పేజ్ అయి పోయింది కేటగిరీస్ అయిపోయాయి దాంట్లో కేటగిరీస్ లో ఇమేజ్ అప్లోడ్ చేయాలన్నమాట మొత్తం పోర్ట్స్ అన్ ప్ లోడ్ చేయాలి అది కొద్దిగా పేమెంట్ ఇష్యూ ఉంది అది కూడా కొద్దిగా
ఆహా అంటే అండి ఇప్పుడు నార్మల్ గా ఏమన్నా మనం కొనాలి అంటే దాన్ని కాట్ కాట్ లో కి ఆడ్ చేస్తాం కదా అలా కా కార్ట్ లోకి యాడ్ చేయాలన్నా తర్వాత పేమెంట్ చేయడాన్ కి దాన్ని ప్రాసెస్ అడ్రస్ యాడ్ చేయాలన్నా దానికి కూడా మనం సపరేట్ గా కోడ్ చేసి అట్లా చేసి చేయాల అండి
ఇప్పుడు కొన్ని దాంట్లో అవి సాఫ్ట్వేర్ అంటే కొ ఇన్బిల్ట్ థీమ్స్ ఉంటాయండి ఆల్రెడీ దాంట్లో యాడ్ అయిపోతాయి కొన్ని మకు నచ్చినట్టు చేసుకోవాలంటే లుక్ కింగ్ కోసం సపరేట్ కోడ్ రాసుకోవాల
ఓకే
హు అలా నీ విజిబుల్టీ మంచిగుండాలా అట్రాక్టివ్ గా ఉండాలంటే క్ కోడింగ్ రాసుకోవాలి మనం వాళ్ళు ఇచ్చినట్టువి ఏం బాగుండవు మనం కోడింగ్ రాసుకుంటే మంచిగుంటాయి
అంటే దేంతో ప్రీబిల్ట్ ఉంటే మనం యూజ్ చేసుకునే ప్రీబిల్ట్ ఉండే లేకపోతే మనం డొమైన్ కొంటేనే తీసుకుంటే చూజ్ చేసుకునే డొమైన్ కి ప్రీబిల్
అహ అలా ఏం లేదు షాపిఫ్లయ్ మొత్తం అంతా ఒకటి ఉంటది వాళ్ళదీ వాళ్ళు డొమైన్ ఇస్తారా ఆ డొమైన్ సరే వాళ్ళ షాప్లిఫై తో కనెక్ట అయ్యో ఉంటది డోమైన్ అది
ఓకే
మనం డొమైన్ కనెక్ట్ చేసుకో డొమైన్ అంటే ఏం ఏం లేదండి నువ్వు ఆ పేద ట్రాక్ చేస్తుంది అంతే
ఓకే ఇప్పుడు నార్మల్ గా మనము ఇవేమి ఆ మంచిపనిని కన్వ క్యాన్ వల్ల నార్మల్ గా ప్రీబిల్ట్ టెప్ట్ కానీ ప్రీబిల్డ్ంగ్ కొన్ని ఉంటా అంటే కదా అలా దీంట్లో కూడా స్ కొన్ని బల్తోని ఉండిండిటు ఉంటే మనక ఏమైన్నా కావాలినుకు వునదన వుని యి చేసుకు నా యచస్త
ఆ బట్ కొన్ని ఏం బాగుండువు మనం రాసు అంటనే బాగుంటాయి కొన్ని ఫ్యూచర్లు కూడా ఉండవు అది కోడితో రాసుకుంటు మని మచ్చుగా కనిపిస్తాయి కో ఏమంటే కొన్ని పేజెస్ అలా కనిపిస్తాయి ఇంటు చేంజ్ అనికి రావు యి బ అ చేంజ్ చేసుకోవాలి మరి మనమే
హ ఒకసారి ఆ మీకు ఓకే అయితే మీరు మీకు ఓకే అయితే సెండ్ చేయండి చూస్తాను నేను కూడా ఎలా ఉందా ఏమి అనేసి ఓకే అండి యూ సరే అండి